వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీర ఎలా ఉన్నారండి
నేను చాలా బాగున్నానండి
తిన్నారా అండి ఇంకా లేదండి మీరు తిన్నారా
ఆ నేను తిన్నానండి ఏమండి ఇంకా తినకుండా
ఏం లేదండి మా నేను డైలీ నైన్ థర్టీ అలా తింటాను డిన్నర్
ఓ మీ టైమింగ్స్ కూడా పాటిస్తారా అయితే
ఏదో అలా ఫుడ్ కాన్షియస్ మీరేం తిన్నారండి
నేను ఎగ్ రైస్ అండి బయట తెచ్చుకొని తిన్నాను ఈ రోజు ఎందుకో అట్లా బయట
అంతే అండి మనం ఎక్ ఇక్కడ మన ఊరికి దూరంగా ఉంటే ఈ ఫుడ్ బాగుండదు వాళ్ళు చేసే ఫుడ్ గాని అన్ని పెస్టిసైడ్ తో యూ చేసినట్టుగుంటయి అదే మన ఊర్లో పండించిన ఫుడ్ అయితే మం చిగా ఆ తినేది కొంచెమైనా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి
అవునండి నిజంగానే అది మాత్రం నిజం అండి అసలు నేనైతే ఊర్ అదే ఇంట్లో ఫుడ్ అయితే చాలా అలా మిస్ అవుతా అండి నేను
అవునండి మాక్సిమం మీరనే కాదు ఇక్కడ మన సొంతు మా సైడు వరి ఆ మళ్ళీ తర్వాత వేరుశనగ ఆ ఇంకా రేగు పండ్లు మామిడి ఇంకా ఇలా చాలా పండిస్తామ అండి మీ సైడ్ అండి
ఓ మా సైడ్ సేమ్ అండి అలాగే ఇంకా కొన్ని ఎక్సట్రా పండిస్తాం అంటే పత్తి దోసకాయ అంటే దోసకాయలు ఆ మళ్ళీ చామంతి పువ్వు కనకాంబరాలు అలా ఇలా చాలా పండిస్తాము
ఆ ఏది బాగా ప్రిఫర్ చేస్తారండి మీ సైడ్ ఎక్కువ బాగా పండించే పంట
మేమైతే చాలా వరకు మా ఊర్లో ప్రిఫర్ చేసేదంటే పత్తి అండి ఎక్కువ ఎందుకంటే పత్తి వల్ల చ అంటే ఆ మనం ఎట్లా అంటే ఇప్పుడు ఆ అంటే ఇప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి ఏది పంట అయితే మనకు లాభం ఇస్తంది దో పంటనే ముందు కూడా వేయ్యాలి అనుకుంటారు కదా సో అలాగే మా ఊర్ సైడ్ ఎక్కువ పత్తి వల్ల లాభం పొందినారు కాబట్టి ఎక్కువ అదే వేస్తామండి మీ
అ మాసైడ్ అండి వేరుశేనగా అండి
ఓ వేరుశెనగా ఓకే
అంటే ఇప్పుడు అప్డేటెడ్ ఏమంటాడు అప్డేటెడ్ వర్షన్ లో అంటే ఇప్పుడు అందరుూ ఏమంటారు తొందర పని అయిపోవాలని చెప్పి మిషన్స్ తో కట్ చేయ అ చేస్తారు మే అలా కాకుండా మషు నే పెట్టి తీసిస్తామండి ఒక రోజు లేట్ అయినా అది ఆ ఏమంటారు అవి శనగలు వేస్ట్ కాక్కకోకుండా ఒక మంచి పద్ధతిలో చేస్తామండి
ఓ అవునండి నైస్ అండి మా సైడ్ కూడా చేస్తారు కానీ మా సైడు అంతే అండి మిషన్స్ వచ్చినాయి కదా అవి యూజ్ చెయ్యరు మా సైడ్ మేమే కూలీళ అంటే కుల్ని పెట్టి ఆ అంత పీకి అంత అట్లా చేస్తామ అండి మేము కాని సేమ్
మేము హ్మ్
పత్తి కూడా సేమండి అంత కూలి పెట్టే కానీ పత్తి మాత్రం చాలా మంచిగా అంటే లాభం వస్తుందండి మాకైతే అసలు పత్తిలో అయితే మాసైడ్ ఆ అది ఇయర్లీ వన్స అండి ఇయర్లీ వన్ చేస్తారు అది ఎప్పుడుంటే అప్పుడు వెయ్యారు ఉగాది ఫెస్టివల్ టైమ్ లో వస్తంది చూడండి టైం లోనే పండిస్తారు అండి అప్పుడు స్టార్ట్ చేస్తే అంటే ఒక వన్ అండ్ హఫ్ అర్ టూ మంత్స్ ఒక టూ రెండు నెలల వరకు దాన్ని అంటే క్రాస్ అని ఉంటది దానికి ఒక కొన్ని దానికి కూడా ఒక కొన్ని ప్రాసెస్ ఉంటది
ఓకే ఆ పంట మన చేతికి అది మన పంట మన చేతికి రావాలంటే అంటే ఆ ఎన్ని మంత్స్ పడుతుందండి అప్పుడే
అదే చెప్తున్నాను కదండి టూ మంత్స్ వరకు మనము దానికి ఒక ప్రాసెస్ ఉంటది అది చేసిన తర్వాత దాని వె వెంటనే ప పత్తి విడుస్తుంది అప్పుడు పత్తి వచ్చేస్తుంది అప్పుడు మనకు పత్తి వచ్చినప్పుడు ఎల్లా పత్తిని ఒకొక్క ఒకసారి అంటే తీసేసుకొని దాన్ని పీకుతు అంటే పీక్కొని ఇంట్లో ఎండబెట్టాల మంచిగా
మొత్తం కోస్తారా అది పత్ని పీక్ అ అంటే లేదంటే అవి ఏమన్నా స్వీడ్స్ విరిగే దాన్ని బట్టి మీరు తీస్త
అవునండి సీట్స్ విరిగే దాన్ని బట్టి తీస్తామండి ఎందుకు కంటే ఒకేసారి పంట కోత రాదు కదండి అది అంటే అది ఒక్కొక్క ఏంట ముందే మనం ఒక ప్రాసెస్ తో ఉంటాం కదా క్రాస్ ముందు ఏవి చేసింటామో అవి కాయలుగా అంటే కాయలు కాసి అవి ఫస్ట్
ఆ
త్తనాలో అంటే అవి సీడ్స్ లాగా వచ్చేస్తాయి సో కాబట్టి మనం ఫస్ట్ అవి వచ్చిండేవి మేము ఫస్ట్తిస్తాము దాని తర్వాత ఓ
మొత్తం కోసిన తర్వ మీరు అంటే మీరే మార్కెట్ దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తారా లేదంటే వాళ్ళే వ్యాపారస్తులు వచ్చి మీ దగ్గర ఆ పత్తిని తీసుకుంటారా ఎలా అండి ఆ ప్రాసెస్
అది ఏం లేదండి మేమే యాక్చువల్గా మార్కెట్ పోయి మేమే అంటే చెయ్యాల వాళ్ళ ఏం రారు మా దగ్గరికి సో మా గోడన్ వాళ్ళ కం పత్తి ఉంటది కదా అక్కడికి ఏసుకొని పోతాం పత్తిని అక్కడ వాళ్ళు వచ్చేసి డివైడ్ చేస్తారు పత్తిని సపరేట్ సపరేట్
ఎంత ఉండొచ్చ అండి అప్పుడేకి ఆ కింటాకి ఎంత ఉంటుందండి కాస్ట్
క్వింటల్ కి విత్తనాలకి అయితే క్వింటల్ నలభై వేలు ఉంటదండి దాదాపు ఆ పత్తికి వచ్చేసి పదహారు వేలు ఉందండి
పదహారు వేలు
విత్తనాలకే ఎక్కువ అండి అక్కడ సో విత్తనాలు క్వింటల్ మీ తీసు
ఓకే అండి మాది మా సైడు వేరేసైన ఇలానే పండిస్తాం బట్ అయితే ఆ మేము మష మిషన్స్ తో కాకుండా మనుషుల్ని పెట్టి తీసిచ్చి ఆ వేరు శనగలు మాకు చేతికి వచ్చిన తర్వాత ఆ కాయల్ని మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ప్యాకెట్స్ అలా అయ్యాయి అనుకోండి ఫిఫ్టీన్ ప్యాకెట్స్ ని మేము అమ్ మేసి ఇంకా ఫిఫ్టీన్ ఫైవ్ ప్యాకెట్స్ ని మిగిలిచ్చుకోని ఆ అవి నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేస్తామండి మీరు ఎలా ఉంటుందండి వేరుశనగ ప్రాసెస్ మీ ఊర్లో
మాది వేరుశనగ అయితే ఫస్ట్ అంటే నార్మల్గా విత్ విత్తనాలు అంటే మా సైడ్ ఎట్ల ఏస్తామంటే మేము విత్తనాల్ని కొంతమంది ట్రాక్టర్లు యూస్ చేసేస్తన్నారు ఇప్పుడు కానీ మేము వచ్చేసి అంటే ఎద్దుబండ్లుంటాయి కదండి ఎద్దువి అది మటకాని మటకా ఏమో అంటారు చూడండి ఆ మడక అదే అవి యూస్ చేసి ఆ అబ అంటే కూలోల్లు ఉంటారు కదా వాళ్ళే వేసుకొని పోతారండి అట్లా వేస్తాం మేము మళ్ళీ దాని తర్వాత ఇంకా ఒక కొద్ది రోజులకి కొన్ని మొలకలు అట్ల వచ్చేస్తాయి కదండి కొన్ని కొన్ని చిన్న చిన్న చెట్లు అంటే చిన్న చిన్నగా మొలకెత్తాయి మొలకెత్తినప్పుడు ఏం చేస్తామంటే కలుపొస్తాది కదా ఇంకా ఆ టైం లో
ఓకే ఆ కలుపంటే ఏంటండి అంటే ఇప్పుడు వేరుశనగతో పాటు
లైక్ చెత్త అది ఉంటది కదా గడ్డి లాగా సో అది ఉంటే మనకి కష్టం కదా పీకేకి
ఆ పీకేకాని కాక్ పోయినా ఇంకోటండి దాని వల్ల మనకి నష్టాలు ఏంటంటే ఇప్పుడు పురుగులు వస్తాయి అదొకటి కాకుండా ఇప్పుడు మనం ఏమన్నా ఒక ఎరువు వేసామనుకోండి దీని కన్నా అదే ఎక్కువ తీసు కుంటుందని అంటారు అదొకటండి ఇప్పుడు మీరు వేరు శనగలు అవి అవి చెనకాయలు పక్కకు తీసేసి నాకు ఇంకా ఆకును ఏం చేస్తారండి మీరు
ఆకుని అమ్మేస్తామండి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అంటే ఎద్దులకి వేసేది ఎనుముగొడ్లకు వేసేది
సులు లేవండి
మాకి పశువులు ఏమి లేవండి సో అలా మేము ఉంచుకోము మేము కాయలన్నీ పీకినాక ఏం చేస్తామంటే కాదు ఒకటి దాన్నంత అమ్మేస్తాము అట్ అంటే తక్కువ రేట్కే పోతాది. ఎక్ క్కువ రేటేం ఉండదది సో అట్ల చేస్తాం.
ఓకే. ఆ మేము అంతే అండి మా కేమంటే పశువులున్నాయా అలా పంట చేతికొచ్చిన తర్వాత మేము ఆ చేనిక్కాయకు అంతా ఒక దగ్గర ఏమంటారు ఒక కుప్పలాగా వేసుకొని దాన్ని ఇంటికి ట్రాక్టర్ నుంచి లేదా ఎద్ ఎద్దుల బండి నుంచి ఎత్తుకొచ్చి ఆ ఒక దగ్గర నిల్వ చేసుకుంటామండి ఎందుకంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్నిసార్లు పశువులకి అది గడ్డి దొరకదనమాట ఆ టైమ్లో దీన్ని యూజ్ చేస్తామన్నమాట
ఆ అవును కరెక్ట్ అండి నిజమే అది అంటే ఒక ఆవును ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు ఎండాకాలంలో ఎ గడ్డి అనే ఉండదు అసలు అంత ఎండి అంత పొలాలన్ని
అండి. ఆ
చానా మంచి పని అట్లా అవును అవునుండండి మా సైడు చాలా మందట్లా చేస్తరండి. ఎప్పుడైనా అంటే అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా ఉప ఉపయోగపడుతుందది చెనిక్కాయల్ది
ఇంకా టొమాటో అలా ఏం పండిరా అండి మీ సైడు
మొత్తం టోమాటోలు అలాగే క్యారెట్లు ముల్లంగీలు కొత్తిమీర టబ్బాక్సి ఇగ ఆక్కూర లేదండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మా ఊర్లో అంటే వాళ్ళే అమ్ మ్ముకు అంటే వాళ్ళే సేల్ చేసేస్తారండి అం ంటే అట్లా తీసుకొని పోయి ఊర్లో కొంత ఎవరైనా తీసుకుంటారా అంటే ఫ్రెష్ ఉంటాయ్ కాబట్టి కొంటారక్ క్కడ ఎందుక్కొనరు ఇంక ఇంటి ముందరికి వచ్చిన
ఆ ఇప్పుడు కొన్ని మా ఊర్లో కొన్ కొంతమంది ఎలా చేస్తారంటే అండి అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పారు వాళ్ళు కాయలన్ని పీకి బాక్సుల్కేసి వాళ్ళమ్ముతారు కేజీ ఇంత అని చెప్పి అంటారు. కానీ మా ఊర్లో ఎట్లంటే ఒక పంట పండించిన తర్వాత పంట మొత్తాన్ని అమ్మేస్తారండి.
ఆ అంటే అదే ఎలా అంటే మీరు అంటే ఎక్కువ పంట ఉంటే అట్ల చేస్తారు కానీ తక్కువ పంట ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళ చేత వాళ్ళు చేసుకునేట్లు ఉంటే మాత్రమే
ఆ ఇది కూడా మంచి యూజే అండి. ప్రాఫిట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి పంట మొత్తం అని చెప్తాం బట్ అయితే అన్ని కాయలు ఒకటేసారి వా ప ఉండవు కదండి. ఇప్పుడు కొన్ని పచ్చిగుంటే వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు పీకరనమాట ఒకవేళ మనం పంట మీద అమ్మేస్తే వాళ్ళ కూడా కొన్ని బెనిఫిట్స్ వాళ్ళక్ పంట మొత్తానికి ఏవైతే పండీంటాయో వాళ్ళవి మాత్రం వాటిని మాత్రమే వాళ్ళు తీసుకోగలరనమాట అర్థమవుతుందా అండి. ఆ అదే అండి మా ఊర్లో కొంత మంది అలా చేస్తారండి మీ ఊర్లో అలా ఏమన్నా చేస్తారా
మా ఊర్లో అలాంటే ఏం అలాంటివన్నీ ఏం చెయ్రు
ఆ ఇంకా అండి పచ్చిమిర్చి పండిరా మీ స్
ఆ పచ్చిమిర్చి పండిస్తారండి. పచ్ చ్చిమిర్చి అంటే ఇప్పుడు చాలా తక్కువైపోయింది అప్పుడు పండించే వాళ్ళు బాన్నయా కానీ ఇప్పుడు అంటే అదే చెప్పాన్ కదండి ఏది ప్రాఫిట్ చూపిస్తదో అదే ఎక్కువ పండిస్తరు. సో దాని వల్ల మిర్చి ఆ మిర్చి కొంచెం తగ్గి
అది నెలలోప
ఏంటండి. ఆ ఆ చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి వినపడుతుంది.
ఆ అదే అండి పత్తి ఆ ఎటువంటి భూమిలో ఉంటుందండి. అంటే ఇప్పుడు నల్ల రేగడి భూమి ఆ ఆ ఎర్ ఎర్రరేగడి భూమి అలా అంటారు కదా ఆ ఓకే
రేగిడి ఎక్కువ అయితే మేము అంటే మా సైడ్ ఎక్కువ నల్ల రేగడినే ఉందండి ఎర్ర రేగడి కన్నా
అయితే బేబీ నల్ల రేగిడి లో మాత్రమే మనం దాని నుంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నాకు తెలి నంతవరకు కదండి
అవునండి నిజమే
ఆ ఓకే అండి ఏ మాటకి ఏ మాట పల్లెటూరులో ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము హెల్తీ గా ఉం నేను నమ్ముతా అండి మీరేమంటార్
అది నిజమండి నేను అదే అంటానండి ఎందుకంటే ఎంతైనా మేము పల్లె అదే చెప్తామండి ఇంకా
ఆ అవునండి పేరుకే టౌన్ ఉంటాం అన్ని పనులు ఉంటాయింటాం కానీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యువర్
థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవునండి మేము తెలుసుకున్నాం మీ సైడ్ ఎలాంటి పంటలు పండిస్ స్తారు అలాగే కొన్ని విషయాలు తెలియనివన్నీ తెలుసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మరి ఆ ధన్యవాదాలండి
బయ్